హలో హలో ఏం చెస్తున్నారు
ఆఆఆ. ఏం లేదు ఆ ఏం లేదు ఏం లేదు
తిన్నారా అన్నం
తిన్లే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటాం ఇట్లా ప్రశాంతంగా చెట్టు కింద కూసున్నం
ఈ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయి
ఆ
ఏం లేదు ని ఎండలు కొడతాయి ఎండలు బాగ ఎండలు బాగా కొడతానుయి కదా మీ సైడ్ ఎండలు ఎట్టున్నాయి అంటన్న
ఎండలు ఈ రోజు కొంచెం తక్కువనే ఉన్నది నిండా మొన్న చాలా భయంకరమైన ఎండలయి
బయటికి ఎళ్ళద్దనిచెప్ప చిన్న పిల్లలు ఉంటే వెళ్ళద్దని చెప్పాలి మైట్ల కింద ఉంటే కూడా వేడి వడవే వేడి ఎట్లా కొట్టి చెవులలో పొగల్లాగా పోయి వడదెబ్బ కొడతదండి
అవునా
ఆ పిల్లని బయటికి తీ తీసుకో బయటికి బయట ఆడుకొనియద్దు ఇంట్లోనేకూలర్ కింద పడుకోబెట్టి ఆడుకుంటామని చెప్పాలి ఏదనా టైం పాస్ కు ఏదన్నా ఏబిసిలో లే పోతే ఇంకేఅన్నా చదువు గురించి వాళ్లకు మంచి మంచి మాటలు చెప్తది పాలే అన్నట్టు బయడ వొతే అతే కూల్ డ్రింక్స్ అని ఐస్ క్రీమ్ లాని అది ఇది తాగాలనిపిస్తుంది ఎండకు ఉంటే ఐస్ ఇండ్లకూడా బాగా చెత్త చెదారం అంత జామాయి పురుగులు గిట్ల తయారై చేసుకొని ఊర్లలకు ఐస్ క్రీమ్ బండ్లు అట్లనే అత్తన్నై పిల్లలు చల్లదాని అని తాగుదామని అలవాటు పడతారు
అవునవును ఐస్క్రీమ్ లు ప్పుడు కనిపిస్తా లేం ఐస్క్రీమ్ లు బందు అన్ని బందు ఐస్ క్రీమ్లు వ చి చిన్న పిల్లలకు అసలు పెడతలేము ఎందంటే దాంట్లో లిక్విడ్ అవి అంత విష విష పూర్వతయిైన ఆ కెమికల్స్ కలతన్నాయి
ఆ మరి
ఆ క్లారిటీగా
చెప్పండి ఇంకా ఏం చేయాలి ఎండాకాలం పచ్చళ్ళు ఏమేమి పెట్టిర్రు మీరు ఎంతకాలం పచ్చళ్ళ తినాలనిపిస్తుంది ఏమేమి పచ్చళ్ళు పెట్టిరు మీరు ఆ
ఏం బ చ్చడి పెట్టలేదా
ఏం ప
ఆ
మీరేం
మేం పెట్టుకోలేదు మా అమ్మోళ్ళు పంపించును మామిడికాయ పచ్చడు ను టమాట పచ్చాడ
ఇకనే మాడ్ అ హలో హలో హో